హలో వినపడుతుంది
చెప్పురా ఏమై స్కూల్ స్టోరీస్ తెలుసా బుక్ లో
ఆ తెలుసు
పోఎమ్స్ అలాంటివి
ఆ
పోఎంసేమై న వస్తాయా
ఆ వస్తయ్
తెలుగు
ఆ తెలుగు వస్తుంది
ఆ చెప్పు
అనగా అనగా రాగ మతిశైఇల్లు చుండు తినగ తినగ వేము తీయనుండు సాధారణ మూగ సమ పనూలు సమ వినురవేమా
మ్ హు ఇంకేం వచ్చు
స్టోరీస్
చెప్పు స్టోరీ చెప్
ఏకలవ్య స్టోరీ
హు మ్ చెప్పురా
ఒక టీచర్ అంటే హై లెవెల్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తారు అంటే లైక్ కింగ్ వాళ్ళ కొడుకులు
ఆ రాజుల కొడుకులు
చేస్తారు అయితే టీచ్ చేయంగా ఒక లైక్ టెర్రెస్ కూలి పని చేసుకునే వాళ్ళ ఫాదర్ ఫాదర్ వాళ్ళ కొడుకు కు వెళ్ళి సార్ మాకు కూడా టీచ్ చేయండి అని అడుగుతారు అయితే సారేమంటారు ఇక్కడ మీలాంటి వారు కాదని ఎదిరిస్తారు అయితే స్టూడెంట్ ఆ స్టూడెంట్ ఎవరు ఉన్నారో ఆయన ఏం చేశారంటే నైట్ మోట్స్ మొత్తం కష్టపడి క్లే తోని ఆ ఇమేజ్ ని సార్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తారు మొత్తం తయారు చేసి దాని ముంగట నైట్ అండ్ డే ప్రాక్టీస్ చేస్తాడు ఎట్లా వెళయ అని ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఈ హ సక్సెస్ఫుల్గా ఆ సాధ్యం సాధ్యం అయిది అయితే ఒకసారి ఈ టీచర్ ఎవరు ఉంటారో ఆ ఆ టీచర్ అందరు స్టూడెంట్స్ కి వాళ్ళ స్టూడెంట్స్ కి ఒక టెస్ట్ పెట్టారు ఆ యాపిల్ ని ఎవరి స్టేట్గా విల్ వి తనేవర్ ఫస్ట్ దానికి సూటిగా కొడతారు వాళ్ళ బెస్ట్ స్టూడెంట్
అ ఇప్పుడుజ
న చెప్త అే ఏం చేస్తారో అక్కడ కొట్టేది ఈ ఆపిల్ కి తాకింది ఎవరైతే నేను టీచయ్యా అన్న స్టూడెంట్
ఆ
అ స్టూడెంట్ ఏం చే సార్ కొట్టి నా మూలకెనే నీక్ నీకు టీచింగ్ ఎవరి ఇచ్చిిన్రు ఇంత కరెక్ట్ గా ఎలా కొట్టగలిగావు అని అడుగితే అడుగుతే ఆ స్టూడెంట్ ఏమన్నారు నేను క్లే తోని మీ ఇమేజ్ ని తయారు చేసి గాని ఆ ఇమేజ్ ముంగట డే అండ్ నైట్ కష్టపడ్డాను ఇట్లా ప్రాక్టీస్ చేశానని చెప్తారు అయితే ఆ సార్ేమంటారు యు ఆర్ గ్రేట్ అని అ అనగా ఓకే సార్ మీరు మీ ఇమేజ్ నాకు ఇంత సక్సెస్ఫుల్ అయింది అందుకోసమే మీరేమన్నా అడగచ్చు నేను ఇయగలుగుతాను అని అడు అంటారు ఈ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో అయితే ఆ సార్ేమంటారు నా దగ్గర చదువుకునే పిల్లలు నేను టీచర్స్ ఉన్న పిల్లలు ఇంత కరెక్ట్ గా కొట్టలేరు గాని ఈ నేను టీచ్ చేయకుండానే నా ఇమేజ్ ముంగ ముందు ప్రాక్టీస్ చేసినా వాళ్ళకు రావద్దు అని ఆ సార్ ఏం చేస్తారు ఆ ఆయన ఎవరైతే ఆ స్టూడెంట్ ఉన్నారో టీచ్య అన్నారు ఆ
ఆ
అంట పంుతారు ఎందుకంటే థమ్ ఫింగర్ తోనే మేము ఎట్లా సూటిగా ఇట్లా పట్టి వేగ చెతాం కదా వీళ్ళు అని తథంమ్ ఫింగర్ అడిగితే అయనా ఇయ్యా అని అన్నాడు ఎస్ సార్ ఇయ్యగలుగుతా అని ఇట్లా కట్ చేసి చేస్తాడు అయితే ఆ సార్ చూసి ఆశ్చర్యపోతారు ఎట్లా అంటే ఈ ఇప్పుడు ఆ ఈ సార్ టీచ్ చేసిన వాళ్ళని ఈల ఫస్ట్ కదా ఎవ్వరు ఫస్ట్ ఉండద్దని ఆ టీచర్ టీచర్ ఒక నమ్మకం
ఉహు
బాబు ఎవరైతే ఉంటారో అని ఇంటికి వెళ్ళ మూలకనే వాళ్ళ ఫాదర్ నీ ఫింగర్ ఫింగర్ చూసి ఫింగర్ ఎందుకు ఇచ్చేసావురా అంటే సార్ డాడీ నేను ఆ సార్ ఇమేజ్ బొంగటే ప్రాక్టీస్ చేశాను కాబట్టి అనే ఈమ అన్నది నేను కంపల్సరీ ఇ ఇయ్యాలి అని అంటాడు అది స్టోరీ
ఓకే ఆ ఇంకేంటికి మూవీస్ చూస్తావరా
ఆ చూస్తా
ఏ మూవీస్ ఏ మనా స్టో సెల్స్ మూవీ స్టోరిస్ ఏమ్ గీతా గోవిందాం లో ఏం సీన్ ఏం సీను నచ్చుతది
ఆ టెంపుల్లా ఫస్ట్ టైం కలుస్తారు కదా వాళ్ళు
ఆ విలేజ్ ది
ఆ
ఉహు మళ్ళీ మ్యారజ్ థీమ్
కొంచెం లైట్గానే
ఉ స్టార్టింగ్ మూవీ
స్టార్టింగ్ ఉమ్ ఆ హీరో అని వా ఆయన తీర్ చేస్తారు ఆయన చె తప్పు తప్పు చేయ ఆ ఒక కాలేజ్ ల
ఉహ్
అయితే ఈయన ఎవర్ని అయితే మ్యారేజ్ చేయాలనుకుంటాడో ఆయన ఈయన తప్పు చేస్తుండని అడిని వాళ్ళ అన్నయకు చెప్పలే ఎందుకంటే వాళ్ళ చెల్లినే వీళ్ల అన్నయ్య మ్యారేజ్ చేసుకుంటాన్నట్టు తెలిసింది కదా అందుకోసమే చెప్పలే
అవును
మళ్ళా కాలేజ్ లో వేరే అమ్మాయితో పాపం ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా
అవును
ఉ ఆ అమ్మాయి రగింగ్ చేస్తది కదా
అవును ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మదర్ దగ్గర వచి పేరెంట్ దగ్గరక వచ్చి ఏమని అడుతా మీ పిల్ల ఇట్లా చేస్తుంది మరి అని అడిగితే ఒక్ ఒకటి కొట్టినా మళ్ళకినే సారీ సార్ నేను ఇలా ఇంకో సార్ చేయా హా అని అంటది ఆ ఇ ఇవి అన్నద్దు గాని ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందామని అప్పడు నుండి ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ చేస్ సరూ
మళ్ళీ రష్మిక స్టార్ట్ చేసది ఇంకా ఇతనితో
ఆ
మ్యారేజ్ లో వాళ్ళ బ్రదర్ కాలు మొక్కుతారు కదా
అవును నేను మీ చెల్లిని లవ్ చేసు తున్న ఆమె కూడా చేస్తుందని కాలు మొక్కుతారు మాకు ఇద్దరికే మ్యారేజ్ చేయ్యడి వేరే వాళ్ళతో నా అని అంటారు అ ఇప్పుడు ఇప్పుడు వరకు మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళి చెల్లి మ్యారేజ్ విలాన్న మ్యారేజ్ ఒకసారి అయిపోతుంది
అప్పటికి మూవీ ఎండ్ మళ్ళీ విజయ్ దేవరకుండా మూవీస ఏమైనా చూస్తావా
ఆహా చూడాలి
గీత గోవిందం తర్వాత ఖుషి
ఆహా చూడలే
ఆహ క్రష్ రష్మిక విజయ దేవరకొండ మ్యారేజ్ అయి్యంది
అవును
మీక ఎలా అనిపించింది
నాకు కొంచెం బానే అనిపించింది
ఇక ఏమైనా ప్రోగ్రామ్స్ కి ఏళ్ళి చూడాలి రియల్ గా అలా ఏమన్నా అనిపిస్తాద
ఆ అనిపిస్తది
హ్మ ఏ ప్రోగ్రాం కి వెళ్దాం అనుకు
శ్రీదేవి డ్రామా కంపెనీ
శ్రీదేవి డ్రామా కంపెనీ మళ్ళీ అభిరుచి కుకింగ్ ఏమన్నా ఇష్టమా
ఆ ఇష్టం
ఏమనీ మళ్ళీ అవునా ఇంకేం మూవీ మరి
ఫీదా విజయ రాఘవ్
హ్మ ఫిదా మూవీలో ఏం
ఫిదా మూవీ లో ఫస్ట్ టైం వీల విలా అక్క భానువాల అక్క భానువాళక్క వాళ్ళ తమ్ముని తీసుకరా అన్నప్పుడు వెళ్ళినప్ ఇప్పుడు గొడవ అయితుంది అదే సీన్ నాక్ బాగా ఇష్టం
ఓకే ఇంకా వాళ్ళని ఉరి చుట్టూ తిప్పడానికి ఏళ్తారు కదా టెంపుల్ కి ఆసీన్ కూడా బానే ఉంటది
ఆ బాగుంటది
ఎంగేజ్మెంట్ సీను
ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఆఫ్టర్ వెళ్ళాంగా ట్రైన్ లా ప్లానింగ్ చేసారు
రైల్వే స్టేషన్
ఆ రైల్వే స్టేషన్ ఇట్లా ఎందుకు చేశారని వాళ్ళ అత్తయ్య తిడతది
ఆ ఓకే రా థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అక్క